ఓ ఆ వినిపిస్తు ఆ వినిపిస్తుందండి ఏం చేస్తున్నారు
ఆ సాయంత్రం పనులయినాయి అండి ఖాళీనే కూర్చున్నాము
అవునా
ఉ
ఇప్పుడు ఏం పని ఉండదా సాయంత్రం అది వంట
ఈ సాయంత్రము వంట పనులు మేము సాయంత్రం వంట చేయమండి
అవునా
ఇక ఇద్దరమే ఉన్నాము మా వారు నేను వంట చేయము మార్నింగే ఒకసారి వన్ టైం తింటాము
అవునా
ఉ ఈ సాయంత్రం దినమండి
ఈ మధ్య ఎటన్న టూర్ కు వెళ్ళారండి
ఆ వెళ్ళామండి టూర్ కి వెళ్ళాము పుట్టపర్తి వెళ్ళొచ్చాము ఈ మధ్యనే
అవునా ఇలా వెళ్లారు
ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళామండి ట్రైన్లో వెళ్ళి హైదరాబాద్లో దిగాము మళ్ళ అక్కడ నుండి పుట్టపరతి ట్రైన్ లో వెళ్ళాము రెండు ట్రైన్లు చేంజ్ అయ్యామండి
అవునా
ఉ
జర్నీ ఎంతసేపు ఉంటది టెన్ అండి
జర్నీ వచ్చేసి పద్దెనిమిది గంటలు పడుతదండి
అవున
వన్ డే పడుతది ఇక మొత్తం మనం పుట్టపర్త్ వచేసరికి వన్ డే పడుతది
ఉ మా తన్ ఈ మధ్యంత వెళ్ళలేదండి నేను సంవత్సరం అయితుంది నే ఇండియా కెళ్లి ఉమ్
ఎటు వెళ్లారండి మరి సంవత్సరం ముందు
తిరుపతి వెళ్ళామండి
తిరుపతి వెళ్ళారా ఉ ఉహు
మీరే ఎం అయిన వెళ్లారా అక్కడి కి ఆ బాగుంది
అండే
ఎకా వెళ్తారు ఎం అయిన వెకికల్ ఆ లేదా ట్రెన్
ట్రైన్ లోనే వెళ్ళామండి
మీ దగరే ఉంట్ ఉంటాయా అండి ట్రై
ఆ అవునండి కొంచెం మాకు ట్రైన్లు ఉంటాయి
ఆ
మార్నింగ్ ఇక్కడ రెండున్నర కట్టల ఎక్కితే మార్నింగు మనము మేము అక్కడికి వెళ్ళేసరికి తొమ్మిదిన్నర అయితదినంది నైట్
అంత ప్రొడున ఎకుతర మీరు
ఆ పొద్దున ఎక్కు తం ఆ తెల్లారంగ మార్నింగ్ ఎక్కుతాము రెండున్నరకి ఇగా మనం తిరుపతికి పోయేసరికి ఇట్లా తొమ్మిదిన్నర నైన్ థర్టీ టెన్ అయితది అండి నైట్
అంటకచ్చాము బాగా దూరమ్ కాదా
ఆ దూరమేనండి
మారే తొందరనే చేరుకుంటారు అయితే
మార్నింగ్ రెండున్నరకు ఎక్కు
అదే ఎర్లీ మార్నింగ్ నింగు
ఆ మార్నింగ్ రెండున్నరకి ఎక్కితే మనం తిరుపతిలో దిగేసరికి నైట్ ఇగా పదిన్నర అట్ల అయితది టైమ్ పది పది నారా అయితది ఉమ్మ్
మల
మీర ఎట్లా వెళ్తారండి
మ్మ్
మీరు ఎట్లా వెళ్తారు
నేను కూడా ట్రెన్ కి ఏలం అని మా ఊరి నుండి బస్ నాకు వెళ్ళి అక్క నుండి వరంగల్ నుండి ట్రైను
అవునా
మ్మ్ రాత్రి స ఆది
ఆ
ఎనిమిది గంటలకి ఎకితే తెలరి ఎడ్ అయితది దిగేసరికి
ఉహు ఉహు ఇంకా అక్కడ ఏం ఎం ప్రాంతాలు చూసారండి అక్కడ ఏం ఎం ప్రాంతాలు చూసారండి తిరుపతిలో
ఎం లేద్ అండి పైన కొండ పైకే వెళ్ళి టెంపుల్కే వెళ్ళా నేనుంతే
మ్మ్ హ్మ్
కింద నుండి పైకి కార్లో వెళ్ళాము
హ్మ్
అక్కడే రూమ్ తీసుకొని ఆ రూమ్లో ఉండి తెల్లవాలి దర్శనం చేసుకున్నాం
మ్మ్ హ్మ్
మళ్ళా ఇంకో రోజు తెల్లారి కిందికి ఒకటి రెండే రోజులు ఉన్నాం అక్కడ
మ్మ్ హ్మ్
మీరు ఎక్కడికన్నా వెళ్లారా వేములవాడ కొండగట్టు అటు
అంటే వెళ్ళాము కాని చాలా రోజులు అయితాంది మధ్య కాలంలో వెళ్ళలేదు. ఇట్ల నాలుగు నాలుగు, ఐదు సంవత్సరాలు అయితుందండి వెళ్ళి వేములవాడ, కొండగట్టు, కొమురవెల్లి కూడా వెళ్తామండి. ఫస్ట్ కొమురవెల్లి దర్శ నం చేసుకుంటాము తర్వాత వేములవాడ దర్శనం చేసుకుంటాము ఇగ తర్వాత లాస్ట్ టు కొండగట్టు దర్శనం చేసుకొని, వచ్చేటప్పుడు మాకు ధర్మపురి ఉంటది మళ్ళీ సత్యనారాయణ గుట్ట ఉంటదండి గూడెం గుట్ట అని చెప్పేసి
ఆ
వచ్చేటప్పుడు ఇవన్నీ చూసుకుంటు, దర్శనం చేసుకుంటు వస్తాము. అంటే మాకు ఇట్లా ఆ అవి వేకిల్ తీసుకొని వెళ్తాము పట్నాలు వేసుకుంటామండి మేము పట్నాలు వె కొమురవెల్లి వెెళ్ళిలో
ఆ హా కొమురవెల్లి
ఆ పట్నాలు వేసుకున్న ఇయర్ వెళ్తాము అంటే ఇట్ల ఐదు సంవత్సరాలకు ఒకసారి వెళ్తామండి ఆ ఐదు సంముదులకి ఒకసారి వెళ్లి అక్కడ పట్నం కొట్టిచ్చుకొని కొమురవెల్లిలో బోనం బోసుకొని బోనం సమర్పించి స్వామి వారికి, అక్కడ గంగరేగి చెట్టు ఉంటది కదండి కొమురవెల్లిలో
ఆ ఉంటదట అండి
ఆ గంగరేగిని చెట్టు కింద ఒగ్గు వళ్ళు ఉంటరు ఆ ఒగ్గు వాళ్ళు ఉం టారు
మ్మ్ హ్మ్
ఒగ్గుడ్డోళ్ళు అంటరు కదండి
అదే ఒగ్గోళ్ళు ఉంటరు
ఆ వగ్గు పూజరులతోటి పట్నం వేస్తాము గంగారేణి చెట్టు కింద పట్నామేసీ పసుపు బండారు ఏంటండి
బోనాలు చేస్తరా
ఆ బోనం చేస్తమండి అక్కడ బోనం పోసి ఇప్పుడు మనం రూములు తీసుకుం
అవును
ఆ రూమ్ లో మంచిగా అన్నయ్య మంచిగ కట్టెల పోయిబెట్టి బోనం పోసేసి రూమ్ లో మంచిగ బోనానికి పసుపు కుంకుమల తోటి మంచిగా అలంకరించుకొని, బంతి పూల దండ కట్టి అలంకరించి, బోనం పైన మంచిగా చిప్పలాగా పెట్టి నూనె పోసి, దీపం ముట్టించుకొని వెళ్తాము అండి పట్నానికి య వెళ్ళేసి తే అక్కడ వోగ్గువాళ తోటి పట్నం కొట్టించుకున్న తర్వాత, దర్శనం చేసుకొని మల్లన్న స్వామిని ఇగా వచ్చేసి మళ్ళ ఉన్న కాడికి రూమ్కి వచ్చేసి, ఆ బోనము పసుపు బండార అవి ఉంటాయి కదండి అవి బోనంలో సమర్పించి బోనం తీసి ఐగా ఇట్లా మేము వెళ్ళిన వాళ్ళం అందరం తింటామండి బోనంలో కొంచెము కర్రీ కోసంమని చెప్పేసి చిక్కుడుగాయ కాకరకాయ ఇట్లా ఒక రెండు మూడు రకాలు చేసి కర్రీ ఇస్తామండి
అవును అండి
అవన్నీ వేసుకోని ఇగ కుటుంబ సభ్యులం ఆ లేదండి చార్ చేయము
బోనలు తీసుకున్నాప్పుడు చార్ కంపల్సరీ చేస్తారు కదా తప్పకుండా
ఇగ అక్కడ మనం వేరే కాడా బోనం పోయడం కదా అండి అక్కడ చేయము మళ్ళా బోనంలో పాలు కూడా పోయమండి మేము అందరు వట్టిగనే ఆ వట్ బెల్లం వేస్తే వండుతాము చెరుకు బోనం అని చెప్పి వేసి వాటి బెల్లమే వేసేసి వ వండుతం అండి ఇక పాలు అంటే ఇక్కడ ఇగ మాకు అక్కడ బర్రెల తోటి ఉన్న పాలు దొరకవు కదండి ప్యాకెట్ పాలు అని చెప్పేసి మా అత్తమ్మ వద్దంటది
అవున ఆవుపాలు అక్కడ అమ్మస్తాయి కదా
అమ్మ అస్తాయి కాని మన పాలు మనం పిండిన పాలే పోయాలంటది మా అ
ఆహా మనం పిండిన పాలు అక్కడ దొరకాలంటే దొరకవు
ఆ అందుకని చెప్పేసి బయట ఇక పాలతోటి వండము చెరుకుబోనాం అని చెప్పేసి వట్టిగానే బెల్లం వేసి వండుతాము
ఉహు
ఇగ ఇంటికాడ బోనాలగు మాత్రం మన దగ్గర మా ఇంట్లో పాలే వండుతారండి పాశం ఆ మనం పాశం వండినాక పళ్ళతోటి ఆరం చేస్తారు మాకు
ఉహు
బోన్నలాల్లది పాలు పోసన్న కారం చేస్తాం కదా మళ్ళీ మనకు అక్కడ ఉండదని చెప్పేసి మా అత్తమ్మ వండనియదు అట్లా ఇగ పాలు బోనాలు ఓసుడు అయిపోయియాక అగ్గి పురుషునికి వేయాలని చెప్పేసి, అగ్గిలా పాలు ఆరాం చేస్తారండి మాకు
అవునా
అప్పటిదాకా ఇగా పాలు పక్కకే ఉంటాయి ఇగ అంటాం ముట్టం అన్నట్టు పాలని ఆరం పాల అంటారు మా దాంట్లో వాటిని
అ అప్పుడు ఇగ పాలు తాగుతారా
ఆ స్వామి వారికి సమర్పించేదాకా వారం రోజులు పాలు తాగము మేము ఇగ స్వామి వారికి బోనం పోషన్ అస్సలుదాగాం వండి అట్లా ఉంటది మబ్బు అనం అని చెప్పేసి అత్తమ్మ ఎక్కడ కుమ్మర వెళ్ళి కాడ పాలు పోసి మన్నని అద్
ఉ ఉ
హు ఇంకా మీకు ఉన్నాయా అండి బోనాలు హలో
ఆ హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందా అండి మీకున్నాయా బోనాలు
మాకు ఇంటి దగ్గర చేయమండి అక్కడ అది ఓదల్లో చేస్తాము
ఉ హు
పోదల వెళ్ళినప్పుడే ఎస్తాం ఐదు సంవత్సాలకు సరి
ఉహు ఓదల మల్లన్న
మల్లన్న దగ్గర వేసుకుంటాం
ఉహు అంటే అన్నంగా విన్నాను కానీ మేము ఎప్పుడు వెళ్ళలేదన్
ఇప్పుడు వెళ్ళార
ఉహు అన్నంగా విన్నాము
ఉహు థ్యాంక్ యూ అండి
ఓకే అండి